హలో ఆ వినిపిస్తోందా
ఆ విని విన్పడతంది నీకు ఇష్టమైన ఫుడ్ ఏది ఆహా బిర్యానీ ఎలా చేస్తారో తెలుస్
మరి అంత పర్ఫెక్ట్ గా తెలీదు కానీ కొంచెం కొంచెం తెలుసు ప్రాసెస్ అంతే నీకేది ఇష్టం మరి
నాకు ఆ చపాతి చికెన్ కర్రీ అంటే ఇష్టం చానా
ఆహా
ఆ దాన్ని లేదు మామీ చేసి పెట్ అదే తిండాను అన్నమాట అన ఇంకా లేదంటే బయట గా ఆ షాప్స్ లో తెచ్చుకొని తినడం గానీ ఇష్టం
హ్మ్ అంటే కొత్త కొత్త చోట్లంతా ట్రై చేస్తా ఉంటావు అన్నమాట
ఆ అంతే అది అంటే ఇప్పుడు మా అమ్మ చపాతి చికెన్ చేస్తే ఆ అక్కడ తింటాను. ఇంకా అంటే వెరైటీ వెరైటీ ఆ ఫ్రై చేస్తా అన్నమాట అదే చపాతి చికెన్ కర్రీ మాత్
హ్మ్ మరి చపాతి ఒక్కటేనా ఇంకా వేరే ఏమి ఇష్ స్వీట్స్ స్వీట్స్ తినవా నువ్వు ఏమీ
ఓ అంటే చానా ఇష్
ఊహూ
ఆ బేకరీలో పాలకోవా అంటే చానా చానా ఇష్ చిన్నప్పుడు నుంచి
వాటిలో కూడా ఏవో కొన్ని టైప్స్ ఉంటాయి కదా
ఆ అవును అంటే ఆ చక్కరతో షుగర్ తో చేస్తారు బెల్లంతో చేస్తారు అన్నమాట
హ్మ్ ఇంకా కొంచెం కోవాలాగా కొన్ని ఉంటాయి
ఆ అది అంటే అవి స్టేట్స్ దాని ఒక స్టేట్ అనమాట ఇప్పుడు సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ అట్లు ఉంటయి కదా
కే ఓకే
అలా అనమాట అంటే సాలిడ్ స్ట్రేట్ నుండే ఇ ఇష్టం చానా ఎందుకంటే చల్లగా ఉంటాది తినొచ్చు దండిగ తినచ్చు అనమాట ఒకసారిగా
ఆహా
అందు ఇంకా స్వీట్లు అయితే అది ఇష్టం ఆ బాక్స్ మొత్తం తినలేములేండి ఆ తింటా ఒక ఒక కాల్ కేజీ
ఉమ్
కాల్ కేజీ తినగలను మరీ ఎక్కువ తినలేము దాన్ని కోవాని ఆ మీక్ మీకు స్వీట్స్ స్వీట్స్ లో ఏమి ఇష్టం నీ కే
స్వీట్స్ అంత నేను ఎక్కువెం తినను. మరి అంతగా అ బిర్యానీ తర్వాత ఒక డెజర్ట్ లాగా అయితే ఆ ఇది జామూన్ తింటా ప్లస్ జామూన్ తో పాటు. వెన్నెల ఐస్ క్రీమ్ ఉంటే రెండు కాంబినేషన్ తింట.
ఆహా అవి అది కూడా బాగుంటుంది ఆ తప్పకుండా ట్రై చేస్తాం బాగుంటుంది అది కూడా ఐస్ క్రీమ్ జాముూన్ అది బెస్ట్ కాంబినేషన్ అనమాట
కాంబినేషన్ అది
ఇంకా ఏంటి ఏమి తిండం ఆ అంటే ఇంకా నువ్ బుక్స్ చదవవా
ఏం బుక్సూ నార్మల్ గా స్టోరీస్ ఆ
ఆ మారల్ స్టోరిస్
ఆ అంత ఏం చదువం నువ్ ఏమై మనిస్తే అవి చదువుతావు అన్నమాట రవి మంత్రి అని ఒక ఆయన తెల్సా రైటర్
ఆ తెలీదండి మాకి
ఆ ఆ రాసిండేదైతే ఒకటి ఆ అంటే ఈ మధ్య రాసన్నారు తెలుగులో రాసరు అనమాట అది కూడా ఆ బుక్స్ బలె ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నాకు లవ్ స్టోరీస్ అవి
ఓకే అంటే మీరు ఆ లవ్ స్టోరీ బుక్స్ మీకు ఆసక్తిగా చూపిస్తారనమాట చదవడానికి
ఆ అంటే నాకు స్టోరీ మంచిగుంటధి
ఆ అంతేలేండి
ఊ హరస్ స్టోరీ చుడానికి ఇష్టపడతా చదవడానికి అం తా
ఆ హారర్ మూవీస్ ఆ నీకి రీసెంట్ గా ఏం చూసావ్
హరర్ ము అది అ దాని వి వీప్ గుర్తొస్తా
ఆ
అది చూస నేన్ మసూద చూడలేదమాట ఎప్పటి వరకు సో అది చూసిన అలా ఆ లాస్ట్ వీక్
ఆ మసూద కూడా మంచి హరర్ మూవీనే అది దాంట్లో అంత హరర్ సీన్స్ ఏమి ఉండవు కాని కానీ ని కి మంచి ఫీల్ ఇస్తాదనమాట ఆ నేన్
ఇప్పుడు వచ్చిన మూవీస్ తో పోలిస్తే అది బెస్ట్
ఆ అదీ నిజమే లెండి
మీరు మీరు ఇంకా బుక్స్ లో హారర్ ఎమడ ఎప్పుడైనచదరా
ఆ బుక్స్ లో ఏది చదవలేదు మీరు ఏమన్నా రికమెండ్ చేస్తారా
ఆ నేను కూడా చదవలేదు అదే చదువుదాం మరీ ఇంట్రెస్టింగ్ ఆ ఏ ఇంట్రెస్టింగ్ ఉంటు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట నాకి ఆరర్ ఆ స్టోరీస్ చదవాల అది ఎప్పుడు ఫిల్మ్స్ సుడై చూసేది ఇంకా కాబ్ బుక్స్ లో చ చదవాల అని ఉండేది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ ఇట్లా బుక్స్ కరెక్ట్ బుక్స్ ఏమి దొరకలేదు అన్నమాట
ఊ అవున్లే
ఆ మీరు ఇంకా అరర్ మూవీస్ ఇష్టం అంటండి ఎ
మూవీస్ చూసా బుక్స్ మరి అంత ఇంట్రెస్ట్ ఏమో అనిపియలేద అనిపించింది
ఉం బుక్స్ లో
వారత మరి
బుక్స్ లో చా నేను విన్నా చాల చోట్ల బుక్స్ లో ఇప్పుడు ఆర్ ఆర్ బుక్ స్టోరీస్ ఉంటాయి అవి కూడా ఇగ కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి అండి
ఆహా ఏమ్మోమరి నేనైతే ఇప్పుడు వరకు దాని సైడ్ ఏం పోవలేదు
ఉ ఇంకా ఫుడ్ ఆ మీకి బిర్యానీ చే తినడమిష్టం అన్నారా చేయడం వచ్చా
ఇప్పుడు ఒకసారి అట్లా ట్రై చేసిన అన్నమా మరీ బ్లాగ్ బస్టర్ రని చెప్పలెంకాగానీ హిట్
ఓకే అంటే మీరు బాగ బిర్యాని బాగా చేస్తారు తింటారు
అవునా
ఆ నాకు బిర్యానీ ఆ ఇష్ ఇష్టం అంత ఇష్టం ఏం లేదు అంటే తింటా ఒక వీక్స్ ఇగ వీక్లీ వన్ టైం ట్వస్ అలా
ఉమ్ ఉ అవున్లే
ఆ మరి ఇంగా ఫుడ్ లో ఏమి ఇష్
రెస్టారెంట్స్ ఈ మద్ అవే మనం ట్రై చేస్
ఆ లేదండి ట్రై చేయలేదు అది ఇంకా రెస్టారెంట్లు అంటే గుర్తొచ్చింది మీరు ఏ ఏ రెస్ట రెస్టారెంటులో మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం
స్ స్ ఆ మాయక్సిమం స్వాద్ లోనే
ఓకే స్వాద్ ఇన్స్టిట్యూట్ ఉంటాయిలెండి అవి ఏంటే గ్రూప్స్ ఉండాయి అన్మాట మరి అది బ్రాంచెస్ ఉంటాయిలే మాకల్లకూడా ఒక బ్రాంచ్ ఉన్నది. అది బాగుంటది దాంట్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి. బిర్యానీ తి ఎప్పుడు తినలేదు కానీ ఆ ఇక్కడ అక్కడ బటర్ నాన్ రోటీస్ తిన్నాను.
హ్మ్....
బటర్ నాన్ రోటీస్, చికెన్ కర్రీ, బటర్ చికెన్ కర్రీ తిన ఈ ఒమంచిగానే ఉంది సాటిస్పైట్.
ఆ టేస్ట్ అంతా బావుంటది, కాని కొంచెం నా పె బడ్జెట్ ఫ్రెండ్లి కాదేమో అనిపిస్తాది
బడ్జెట్ అంటే మది ఆ అంటే క్వాలిటీ ఫుడ్ మెయింటేన్ చేస్తారు, కాబట్టి మనము ఆ ఆ మనీ పెట్టచ్చు ఇవ్వచ్చు వాళ్ళకి
హ్మ్..
ఆ... అరే ఇంకా మీరు ఆన్లైన్ బుక్ ఆ బుక్ చేస్తారా ఇట్లా ఫుడ్ బిర్యానీస్
ఆ మాక్ ఇక్కడా జొమాటో అవైలబుల్ గా ఉంటుంది.
ఆ స్విగ్గి ఉన్నా స్విగ్గి గూడ్ ఉంటాదేమోస్టు
అ కానీ మాకి ఇక్ మా కాలేజ్ లో అయితే ఆప్షన్ లేదు. అందస్ స్పైస్ రెస్టారెంనుంచి మల్ ఊమ్ బావుంటది, బిర్యానీ అక్కనుంచే నేను మాక్సిమం ఆర్డర్ పెట్కుంటా ఆన్లైన్ అంటే అదే గుర్తొస్తుంది.
ఆ
హ్మ్
మీరు ఆ ఎప్పుడె ఇట్లా స్విగ్గీ కూడా లేదా మీకల్లా
ఆహా, స్విగ్గీ మాకు అవైలబుల్లో లేదు, జొమాటో ఒక్కటే ఉంది. మ మీరు కూడా ఆన్లైన్ లో తింటా అంటారా ఫుడ్డు అది హలో హలో హలో
దుంపిరే
హలో
ఆ మేమే బుక్ చేసాం మాకల్లా ఉన్నాయ్ అనమాట జొమాటో ఉన్నాది, స్వి గ్గి ఉంది ఆ మేమ్ హలో
ఆ ఆ చెప్పండి
విన్ బడ్తాంద్
ఆ వినిపిస్ స్తాంది చెప్పండి వినిపిస్తాంది
ఆ అదే మీరు ఏదో